హలో
ఆ వినబడుతుందా అండి
వినబడుతుందిఅండి బాగున్నారా
ఆ బాగున్నామఅండి మీరు బాగున్నారా
బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏముందండి ఖాలీ ఇప్పుడే అన్నం వండుతున్న మీరు ఏంచేస్తున్నరు
తినాలి ఇప్పుడు
అవునా ఏం కూరండిన్నారు
మేము హాస్టల్లో ఉంటాం ఇక్కడ మెస్కిపోతే తెలుస్తది ఏం కూర్రి ఏం కురాఅని మీది ఏం కూరా
పొదినచట్నీ అండి
మీఫ్ మీకు ఇష్టం అనుకుంటా
ఎందుకు
సంతోషంగా చెప్పే
అంటే మా ఆయనకి ఇష్టం అందుకే
అవునా
అ ఏంచేస్ స్తున్నాయి ఇంకా మరి హాస్టల్లో హాలిడే లేదా
రేపు ఉగాది కదా మూవీని చూస్ సినిమా చూసినాం ఇంత సేపు మాఫ్రెండ్స్ తోటి
అవునా ఏ మూవీ చుసినారు
కాపులు ఫెన్లీఅనీ
ఆ అవును నేను కూడా చూసిన నిన్ననే
హు ఎట్లా అనిపించింది
బాగుంది పాపం కానీ లాస్ట్ లో హీరోయిన్ బతుకితే బాగుండు కదా
హు కలిస్తే బాగుండు గదా
అవునవును
హు
ఏంటి మరి హాస్టల్ ఏమేం చేస్తున్నారు కాలేజ్కి వెళ్తున్నారా
కాలేజ్ లేదు మాకు రూమ్ లో ఉండి చదువుకు కొడమే
ఓకే ఓకే గ్రూప్స్ కి ప్రిపేర్ అయితున్నారా
ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా కాలేజ్ లో ఇప్పుడు ఫో
ఆ
ఉ
హు
లేవడం తినడం పడుకోవడం ఫోన్ చూడడం ఇవే ఆయితున్నాయి రోజు
అవును
హు
రేపు వెళ్తున్నారా మరి గుడికి
వెళ్ళాలి మీరు
ఆ మేము కూడా వెళ్ళాలి హాస్టల్ కదా మరి చేస్తారా ఉగాది పచ్చడా
హాస్టల్ లో డౌటే మనం చేసుకుంటే చేసుకోవచ్చు రూమ్ లో
అంతే అంటే నార్మల్ గా స్పెషల్ డే కదా స్పెషల్ గా ఏమన్నా చేయారా.
ఏమైనా స్వీట్ పెడతారు అనుకుంటా కదా అంతకు మించి ఏం పెట్టరు. ఈ రోజు చికెన్ పెట్టిల్ళు రేపు ఏమి ఉండదు. మీదేమింటాారు రేపు స్పెషల్ మటన్, చికెన్ ఎక్కన ఉంటారా
ఉంటది కదా
మిమ్ మిస్ అయితాం ఇక్కడ హ
ఇంకేంటి మరి
ఇంకేం లేదు, మరి మీ మీరేం చేశారు పొద్దున్న నుంచి.
ఏము ఉంది ఖాలీ సేమ్ మీలాంటిదే కానీ నేను ఇంటి దగ్గర తినడం, పడుకోవడం, వండడం ఆ హు హ ఊళ్ళో ఇస్టగ్రామ్ అంతే ఇక.
అంతే రీల్స్ చేస్తారా మీరు.
ఏయ అంత లేదు. జస్ట్ చూ చూడడం వరకు ఎ
ఆ
ఎందుకు మీరు చేస్తార
చూడడమే గంటలు గంటలు
అంతేనా అవును ఈ మధ్య ఫోన్ అందరికి అడిక్ట్ అయిపోయినారు కదా. ఫోను, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవే చూడడం ఇగ అందరూ.
అవును దాని వల్ల సాయం కరబ్ అయితున్నాం.
అవును అసలుకి ఏం యూజ్ లేకపోయినా ఫోన్ పట్టుకుంటున్నాం. ఖాళీగా ఉన్నా ఫోన్ పట్టుకుంటున్నాం బిజీగా ఉన్నా ఫోన్ పట్టుకుంటున్నాం.
ఏ చేసిన ఫోనే అ ఇంకా ఎప్పుడు తింటారు మరి.
ఆ తినాలి కొద్దిగా అయిన తర్వాత ఇప్పుడే అయింది కదా అన్నం.
ఊ
మీకెప్పుడు పెడతారు మరి
మాకూ ఏడున్నర నించే పెడతారు పోవచ్చు. తినడానికి
అవునా
కానీ మేమె వెళ్ళలే
మరి అంటే నార్మల్గా ఇప్పుడు ప్లేస్మెంట్స్. ఎప్పటి నుంచి అంటా, లేకపోతే ఏటైనా వెళ్తున్నారా ఇంటర్వ్యూస్ కి గట్లా.
క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంకేం రాలె ఎక్కువ వస్తలేవు
అంతేనా అంటే నార్మల్ గా వేరే క్యాంపెస్ లో కూడా పెడత
ఆ అట్లా ఎప్పుడు వెళ్ళలేదని మా క్యాంపస్ కి వస్తుండు
పెద్ద పెద్ద కంపెనీస్ ఏనా
మ్
మళ్ళీ ఎప్పుడెళ్తారు ఇంటికి అయిపోయిన తర్వాతనైనా
అవును ఇప్పుడు ఉగాది అయిపోయినంక ఫెస్ట్ ఉంది మా కాలేజ్ లో
అవునా మరి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా పార్టిసిపేట్ అయితున్నారా
ఆహా ఆ చేస్తున్నాం
అవునా
అంటే మాకు ఫ్లాష్ మ్యాబ్ డీ జే నైట్ ఉంటది
ఆహా ఓకే
ట్రెడిషనల్ డే ఉంటది స అందర చీరలు కట్టుకోవాల అన్నమాట
ఓకే ఓకే
టూ డేస్ ఉన్నదోది రెండు రోజులు ఉంటది
అవునా ఇంకేంటి ఇగ రెండు రోజులు ఎంజాయ్ చేయొచ్చు
చెయొచ్చు పొద్దన నుంచి నైట్ పది దాకా అట్లుంటయి
అవునా అంటే ఇంక నార్మల్ గడ్ డిన్నర్ కూడా పెట్టేస్తారు వాళ్ళే
తెయిదు డిన్నర్ అంటే మనం మనీ తోటి కొనుక్కోవాలి స్టాల్స్ పెడు తారనమాట ఫూడ్ స్టాల్స్ అంగ కొనుక్కోలేకపోతే వచ్చి మెస్కు తినచ్చు మెస్ లో తినాలి మళ్ళీ
ఊహూ
అట్లా టూ డేస్ ఫుడ్ కూడా పెడతారు కాలేజ్ లో కాని కొనుక్కోవాలి మనం
ఆ కాలేజ్ అంటే కొంచెం రేట్ ఎక్కువనే ఉం
ఆ డబల్ ఉంటది ఎకు ఎక్కువ ఎక్కువ ఉంటది
అవునవును నార్మల్గా ఇ ప్పుడు సమ్మర్ కదా ఏమైనా ఎగ్జిబిషన్స్ అవి ఇవి ఉంటాయి కదా
మనం బైటికెళ్ళాలి కదా హైదరాబాద్ గిట్ల ఆ ఎల్లాలి ఫ్రెండ్స్ తోటిగానీ
మ్
ఇప్పుడు ఎవ్వరు వచ్చేట ఇప్పుడు ప్లేస్మెంట్స్ లోనే ఉన్నారు కదా అందరు ప్రిపేర్ అయితున్నారు
నార్మల్గా సమ్మర్ లో ఏటన్నా వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్ తోటి టి మంచి
రారు అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు అమ్మ వాళ్ళు ప పయరు
ఆ
అంటే గ్రూప్స్ ఉంటాయా ఇంత మంది ఫ్రెండ్స్ గ్యాంగి గ్యాంగులు ఉంటాయి ఆమా గ్యాంగ్ లో పంపియ్యారు ఎవరు
అవునా అంటే మీ కాలేజీ లో బాగా స్ట్రిక్ట్ ఆ లేకపోతే నార్మల్ గానే ఉం
ఒక ఇప్పుడు ఫ్రీగానే వుండెటోల్లమ్ మంచిగా ఔటింగ్ అంటే పొద్దున పోయి సిక్స్ సెవెన్ వరకు ఉంటా ఏడు గంటల వరకు తిరిగి రావాలి మళ్ళీ మార్నింగ్ సిక్స్ నుంచి
ఆహా
ఇప్పుడు మాకు కొత్త ప్రిన్సిపల్ వచ్చిండు ఆయన అన్నీ
వచ్చేసిండా కో ఎడ్యుకేషనా లే
కో ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్ హ్మ్ ఇప్పుడు బయటి కి వెళ్ళాలంటే మన అమ్మ వాళ్ళకి ఫోన్ చేపిచ్చి ఆంటీ వాళ్ళతోని మాట్లాడిపీయాలి ఇక్కడ
వామ్మో ఇదేమైనా ఇంటరా
బీటెక్ ఆ ఇక అదే అయితుంది ఇక బయటికి వెళ్ళట్లేదు ఎక్కువ అప్ప నుంచి రూమ్ లోనే రూమ్ లో
మళ్ళీ ఇక మీర్ వెళ్ళేదంటే ఎప్పుడు వెళ్తారు ప్లేస్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం అంతేనా యిక
ఇంకా రెండు నెలలే ఉంది మా కాలేజీలో మాకు
అంతేనా ఇ ఇంక అయిపోయినట్టే కాలేజ్ జీవితం
సరిపోయింది స్టూడెంట్ నుంచి ఎక్కడికి పో సరే యీగా
స్టూడెంట్ నుంచి ఎంప్లాయ్కి
ఏమో ఏటి అయ్యుద్దో
మంచి చెప్తారా మీ ఫ్యాకల్టీ అంతా టీచర్స్
బానే ఉంటది బానే అంటే ఇంకా మన ఎ ఎగ్జామ్ వరకే బాగానే ఉంటది తర్డ్ సేమ్ ఎగ్జామ్ వరకే ఇంక బయట నీకు జాబ్ రావాలంటే అది పనికిరాదు
ఆవున్లే ఎలా ఉంది మరి ఈ రోజు వెథ్ దర్ మీ దగ్గర కూల్ గా ఉం
స్కూల్ మార్నింగ్ నుం చల్లగానే ఉంది
అవునా
నిన్న వర్షం పడ్డది తునగలో వర్షం పడ్డది
అవునా
కొంచెం కొంచెం
కొంచ కొంచెం అదే మాదగ్గర కూడా మా దగ్గర కూడా చిన్న చిన్న చినుకులు పడ్డాయి, అందుకే అడుగుతున్నా మీ దగ్గర కూడా ఉందో లేదో అని
అవునా ఉంది ఇప్పుడు దాకా కూల్ గానే ఉం మార్నింగ్ నుంచి పొద్దున్నుంచి
అవును
తిని అలాగే తిని పడుకుంటారా మళ్ళీ ఫోన్ చూస్తారా
అది కామన్ కదా పడుకునే ముందు ఫోన్ చూడడం
ఉ
ఎందుకు మీరు చూడరా ఎక్కువ ఫోన్
నువ్ ఉండేది హాస్టలో కదా మరి లెవన్ ట్వెలవ్ అవుతది ఫోన్ చూడడం
అంతే లే అవును అయినా వైఫై ఉంటది కదా మీకు
ఉంటది టైం
ఆ రీచార్జ్ చేసుకోకపోయినా అవసరం లేదు వైఫై ఉంటే చాలు కదా
అవును
మ్మ్
అది చదువుకోవడానికి పెట్టితే నేను సినిమాలు డౌన్లోడ్ చేసుకోడానికి యూస్ చేసు మ్ మ్
ఇప్పుడు ఏం చూసినారు మూవీస్ ఏమైనా కొత్త కొత్త సినిమాలు చూసినారా
కొత్త ఏం చూడాలేదు మేడిన్ కొరియా ఉంది ఒకటి వచ్చింది కదా ప్రియాంక మోహంది ఆ చూద్దాం అం దొరకట్లే ఎక్కడైనా అని
అది నెట్ఫిస్ లో ఉంది. ఓటిటి
అవునా
ఆ
ఆ ఓన్లీ హాట్ స్టార్ లా చూసిన
ఉ హ్మ్ నేటిఫ్లిస్ లో వచ్చింది అ మూవి
మీరు జూషిళ్ళ ఆ మూవీ
ఆ లేదు నార్మల్గా చూసినా అనమాట నెట్ఫ్లిక్స్ లో ఏమేమి మూవీస్ ఉన్నాయని చూస్తే అది ఉంది.
అవునావును చూడాలిగా మాకు ఉన్న పనే అది గా
అంతేనా
అంటే బోర్ కొడతాదా చేస్తాం. కదా ఇక్కడ ఏమన్నా ఆటలు ఆడుకుంటామా ఏముంటది. షటిల్ ఆడొచ్చు గంతే కోట్ ఉంటాది మా హాస్టల్ లో బయట గ్రౌండ్స్ ఉంటాయి. కానీ బయట కిందకి ఎవరు వెళ్తారు ఇప్పుడు వెళ్ళము
అదే మీ హాస్టల్ లో బర్త్డే సర్ప్రైజ్లు సెలబ్రేషన్
ఉంటాయి ఉంటాయి ఉం ఉంటాయి పన్నెండు గంటలకి మోతలు ఉంటాయి.
బాగుంటది కదా అది అసలు హస్టెల్ లో ఆ మెమోరీస్
పైకి వొయ్యి ఒరడము ఉంటాది. పైన కట్ చేపిస్తారు. మాథ్స్ బెల్ లేకుండా రూమ్ లో అయితే డెకరేషన్ డెకరేషన్ చేసి అదంతా బాగుంటది.
తెల్కి
ఉంటారు కానీ ఏమనారు. ఇగా ఇది కామన్ మనం చేసుకోవాల్సిందే కదా
అవునవునులే
సరే అండి మరి
సరే ఆ ఓకే అండి బాయ్